హలో హలో చెప్పక్క ఇన్పిస్తుందా ఇప్పుడు ఆ వినిపిస్తుంద
మ్
ఇంకా చేయలేదక్క చెయ్యాలి ఇంకా
అవునా ఓకే ఇంకేంటి విశేషాలు సమ్మర్ కదా మ్ మార్నింగ్ పులిహోర చేసాను
మరి ఆత్తమ్మ
ప్రిపేర్ చేయాలి అన్నం రస్ మలా ఏమైనా రైసు రసం ఏమన్నా చేయాలి హ ఇంకేంటి విశేషాలు సమ్మర్ స్టార్ట్ అయింది ఎలా ట్రిప్స్ ట్రిప్ కి అలా ఏం వెళ్ళలేదా పిల్లలకి హాలిడేస్ కదా
ఇక్క వెళ్ళేది
హ
ఎండలకి వెళ్ళ ఎక్కడ ఉండగలం సలుకు
అవు నువ్వు ఎక్కడ చూసినా ఎండలే ఎక్కువ తమిళనాడు అవును ఆంధ్రను తమిళనాడు మరి అంతా ఎక్కువనే ఎండలో ఉ ఇలాంటి టై లోనే కదా ఎక్కడన్నా వెళ్ళడానికి ట్రిప్స్ కి అలా వెళ్ళి చూసుకో
కానీ టిప్స్ కన్నా మన హెల్త్ ఇంపార్టెంట్ కదక్క ఫస్ట్ టు
హ్మ్ అది కరెక్టే మ్మ్
మ హెళ్దు చూసుకుంటే తర్వాత ఎప్పుటికైనా వెళ్ళగలము ఈ ఎండలకు వెళ్ళి ఏదన్నా బాలేదనీ ఓ పోడదు బైట్లా ఏదన్న
అవును ఇప్పుడు వడదెబ్బ కూడా ఎక్కువ తగులుతాయి ఈ సమ్మర్ టైమ్ లో మ్మ్ వడదెబ్బ తగిలి చాలా మంది రోడ్. రోవ కళ్ళు తిరిగి పడిపోవడం బి పి డౌన్ అయిపోయి అలాంటివి కూడా జరుగుతుంటాయి ఎండ కే
దేనింతగ్గడ్డు ఫుడ్డు వాటర్ తీసుకుంటే బాగుంటుంది
అంట మ్మ్ అదే ఇంకా మన ఆంధ్రాలో అయితే ఫ ర్టీ డిగ్రీస్ అంటా అలా ఎక్కువ ఉంటది ఎండ
పల్లెటూరులోనన్నా చెట్లు ఉండి ఇలా ఉంది ఇంగా
అదే
పల్లెటూరులోనే చెట్లు ఉండేలా ఉంది ఇంగట్ టౌన్లలో చెట్లే ఉండవు
ఇంకా ఉడుకు ఎక్కువ నైట్ టైం పనుకోవడానికి అవ్వదు అసలకి
వేసి వేసుకోవాల్సిందే ఇంకా ఎల్లిస్ ఫ్యాండీ వేసుకున్నా ఇంకా ఏమి ఉండదు చెట్లు ఉంటే కొంచెము గాలి తోలుతున్నా కొంచెం చల్లదనం
అవును అవును
ఈ ఎన్నెల కాలము ఇంట్లో ఇంట్లో కన్నా మేడపైన అందరు కలిసి పడుకొని నిత్ ముచ్చట్లు పెట్టుకుంటే పడుకుంటే త హ్యాపీగా ఉంటుంది అసల్కి అప్పుడు ఇట్లా పనుకునేవళ్ళి ఇప్పుడే ఎవరు పనుకు నారు మేడపైన
ఉ ఎందుకు ఇప్పుడు పల్లెటూరులోనూ టౌన్ లో కూడా ఉడికి తట్టుకోలేక మెద్ ల్ మెద్ది పైన బనుకొనేస్తారు
కానీ అలాగ అందరూ కలిసి పడుకోవడం లేదు అదా అప్పట్లో పడుకోవడము అందరు రు కలిసి మాట్లాడుకొని కరెంట్ లేకపోయినా ఉన్నా మేడ పైన పడుకొని అందరు నిద్రపో పో ముందుగానే తినేసి పైన ము ఆ అందరు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అది అలా ఇది ఇలా అని మాట్లాడుతూ మ్మ్ ఆ రోజులు వేరు ఈ రోజులు అలా లేవు కదా పోయినామంటే పడుకున్నామంటే సెల్లు చూసినామ
ఇంగ ఎండాకాలం నైటు పౌర్ణమి టైమ్ లో పైన మి టెరెస్ట్ పైన భోజ
మ్మ్
తరు
ఈ ఎండలకాలం కాబట్టి కొంచము చల్లని వస్తువులు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడము చలవ చేసేవి అలా తీసుకుంటే ఫుడ్ అందుకు బెటర్ చానా పెద్దలే ఈ ఎండకు తట్టుకోలేకున్నారు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఇంకా ఏడ ఆడ కూడా మందికి బాస్ సమ్మర్ వస్తుంది ఇంకా సమ్మర్ అంటే హాలిడేస్ వస్తున్నాయి పిల్ల పిల్లలకు మ్మ్
హుమ్ ఎందుకం
లేదక్క జర్నీ చేయకూడదు ఇంగా ఇంటి దగ్గరేంగా లేదు పిల్లలు ఇంకా లేదు జర్నీ చేయకూడదు అనేసి ఇంట్లోన్న హుమ్
ఆ
జర్నీ చేయకూడదు అనేసి ఎక్కడికి వెళ్ళలేదు హుమ్ తెలీదు ఇంకా జర్నీ చేయ్ కూడదు అనేసి ఇంక ఇంటి దగ్గరే ఉండను అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను హుమ్ ఇక్కడే అమ్మ వాళ్ళు ఉంటారు ఇంక అందరు అందిచి ఏదైనా చేయడము అందుకు హుమ్ అది అత్త వాల్ల ఇంట్లో ఇలా చూడరు గదా ఏదన్నా హెల్త్ బాలేదన్నా గానీ పట్టించుకోరు అంతలా ఏం చేస్ కుంటారులే అనేసి ఉంటారు అదే అమ్మ వాళ్ళు అలా ఉండరు కదా తెనా
ఆ అదేమో కరెక్టే అత్త వాళ్ళు ఏం పట్టించుకోరు ఎందుకంటే ఒకరింటి నుంచి వచ్చింటారు కదా అందుక్ ఒక వాళ్ళు ఎవరేం పట్టించుకోరు ఇగ అమ్మ అయితే అలా వదిలే వదిలేస్తుందా
అలా ఉం డలేర్ కదా నేను చేస్తానులే నువ్వు కూర్చోపో అని చెప్పేసి చే అని ఓ పని కూడ నన్ చేయ నిచద్ బాలేదు అంటేనా అసలు మంచం కూడా దిగనిచ్చే వాళ్ళు కాదు అమ్మ వాళ్ళు ప్చ్ అత్తవాళ్ళింట్లో నువ్ ఎలాగయినా ఉండు మాకు మాత్రం పని చేసి పెట్టాల్సిందే హుమ్ నువ్వు తిను తినకపో ఎట్టయిన ఉండు మాకు మాత్రం చే చేసి పెట్టాల్సిందే అంటరు కానీ ఆ పక్క మనిషి ఆరోగ్యం బాలేదే, ఎలాగని అసలు కొంచం కూడా అల్ చించరు
ఆ ఇం మనం ఏమన్నా ఏదన్నా అంటే వీక్ ఉంది. అట్లా ఇట్లా ఇంకా మనమిందే తోసేస్తారు కాట్ మనమిందే తోసిస్ తరు కానీ వాళ్ళేం పా తా ఒప్పుకోరు ఏదిగాని
కానీ వాళ్ళకు చిన్న వచ్చినా గానీ వాళ్ళు మళ్ళీ మంచ్ చంలోనే కూర్చొండాలి అన్నీ మ చం దగ్గరకే చెచ్చి పెట్టాలి. దిగేది ఉండదు, ఏమంటే పెద్దవాళ్ళు మీకేమి ఏముంది ఇచ్చేస్తారులే అంటారు. కానీ కొంతమంది వారు బావుంటారు. హు కొంతమంది
అవును కొంతమంది బావుంటారు, ఆ కోడల్ని బాగా చూసుకుంటారు. ఉ
ఎందుకు ఆ ఈ ఇలాంటి ఇళ్లలో వచ్చినామే అనిపిస్తది, ఒక్కోక్కసారి మన కొంచమన ఇచ్చిన వలన్ చూ తా ఉంటే వాళ్ళని బా చూసుకుంటా ఉంటే కూతుర్లాగా అనేది ఆనందం వస్సాది, మా ఇ ట్లు ఇలా ఎందుకు లేరు, మమ్మల్ని ఎందుకిలా చేసుకోవడం లేదని
హు
ఏం అన్నాయ్ ఇనిపిస్సుంది. చ్ ఒకప్పుడు వాళ్ళ కూడా ఇలాంటి ఫే చేసింటారు కదా
అవును కానీ అర్థం చేసుకోకుండా ఇప్పుడు, ఇప్పుడు నాటన్ అని చెప్పేసి వాళ్ళు రియాక్షన్ న్నారేమో ఇప్పుడు నాచి ఆ ఇప్పుడు నా చాన్స్ ఒకప్పుడు మా ఆ నాకు టార్చర్ పెట్టింది. ఇప్పుడు నాకు వచ్చే కోడల్ నికి నేను టార్చర్ పెడదాము. అని వాళ్ళ మైండ్ లోమ నా ఫిక్స్ అయిపోయినారేమో ఫస్ట్ స్టాటింగ్ లో అబ్బా అంటే మ్యాగ్జిమం వన్ మంత్ బాగుంటారు
వన్ మంత్ కూడా ఉండదు ఏదనా అన్న అంటే మాత్రము వన్ ఆ మన్ వన్ మంత్ కూడా ఉండదు అసలుకి ఇంగా అప్పుడికే
హుమ్
అప్పుడుమే అప్పుడు బాం నువ్వు రాకముందే నువ్వు వచ్చినాకనే ఇలా ఉంది ఇల్లు ఇలా
ఆ ఇంగా ఆ మేము అదినష్ట పోయి ఆ నూ రాక ముందు మేము అంత బాగా అంత అంత ఆస్తి అంత ఉండేవి అంత డబ్బుండేది ఇంత డబ్బున్న నువ్వు వచ్చి మాకు దరిద్రం చుట్టుకొనింది నీ వల్ల మేమంత నష్టపోయినాం న ఏద నష్ట తప్పైనాము ఏం పనులు జరగలేదు నువ్వు పెద్ద దాన్నిదురాలి ఇది మాటలే వాళ్ళు వాళ్ళ మాటలు ఇంగా
అ
మంచిగా చూసుకుని అత్త వాళ్ళు కూడా ఉన్నారు కానీ చిక్కడం లేదు అనమాట
కొంతమంది పర్వాలేదు చానా బా సొంత కూతుర్ని చూసుకునట్టే చూసుకుంటారు కొంచెమంది ఉండని లేకపోని చూసుకుంటారు
అదే ఎందుకంటే కొందరు ఎట్లా అలా అంటే బా బాగా చూసుకుంటారు అంటే కొంచెం మంచి మనస్తత్వము కొంచెం జాగ దయదానం అలా ఉంటంది చూ అట్లా వాళ్ళ మాత్రమే చూసుకునేది సెంటిమెంట్ జాలి దయళేను అలా అయితే ఇంకా అట్లా
అవును కొంతమంది ఏమనుకున్నంటే అప్పట్లో మేము ఇలా అన్ని టీ కన్నదా వచ్చే వాళ్ళు ఇలా ఉండకూడదు అనేసి కొంతమంది అనుకున్నారు మేము చెప్పిందే చెయ్యాలి మమాంటే గ మ పెద్దవాళ్ళ వాళ్ళ ముందు జ్వరం మేముందొచ్చామ్మా ఆ ఇలా మాట్లాడత త్తరు ఏమి అన్ని చేయాలీ వ చ్చేస్తారు చేయకపోతేనా
అవును అదే అదే హు సో అందుకే ఏం చెయలేను వాళ్ళ వాళ్ళై వాళ్ళు తెలుసుకొని వాళ్ళై వాళ్ళు మారి ఆ మనతో బాగా చూపించు కోవాలి మనతో ఉమ్ వాళ్ళు బాగుండాలి గానీ అళ్ళు వోచ్చినప్పటి నుంచి నిన్ను స్ స్టార్ట్ చేస్తే మనం ఏం చేసేకి అవుతుంది చెప్పు
హ్ ఇ వాళ్ళే అంతా ఉన్నప్పుడు ఈ పక్క మాట్లాడుతున్నా కానీ ఆ పక్క ఇట్ల ఉంది మన మిదనే తప్పు చూపుతారు కానీ సర్లే మాది గాలే తప్పు మేము ఇలా ఉన్నను అలా అన్నాను అని అసలు గాన్నారు నువ్వే అన్నావు నువ్వే చేసినావ్ ఇలా అలా అని ఆది చెయ్యలేదు ఇది చెయ్యలేదు ఎందుకు చెయ్యలేదు. ఏదో చేయాలి ఆ ఏం ఎవరు చేస్తారు అని అనడం నీగు బాలేనాప్పు చేసి పెట్టినప్పుడు అవతల వాళ్ళకు బలెనప్పుడు చెయ్యాలి కదా పద్ధతిగా గా ఓ మా ఇంటి కూడలే మా ఇంట్లో ఉన్న పాపనే కదా ఆ ఆ నాకు బలేనప్ ప్పుడు ఇంట్లో ఎవరికి బలేనప్పుడు చేసి చేస్తుంది కదా ఏదైనా బాగాకపోయినా చేసుకు ఒక రోజు బలేనప్పుడు చేసి పెడ్తం లే అని అను కుండే బావుంటుంది లైఫ్ కూడా అందరు హ్యాపీ పిగా కూడా ఉంటారు నువ్వే అలా ఆలోచిస్తే ఇంకా అంతే చేసే వాళ్ళు ఎలా ఉంటరు అ మనసుి విరిగి పోదు నా ఎందుకు చెయ్యాలి అనుకోరు మరి మన ఎందు
సరే అండి అలాగైతే అత్త వాళ్ళు ఎప్పుడు ఉండేదే వాళ్ళే వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళే వాళ్దానా నాకు కొంచెం వర్క్ ఉందండి నే మళ్ళ కాల్ చేయడండి
ఓ ఒక టూ మినిట్స్ అండి అయిపోయింది ఇంకా
ఉ ఓకే అండి అంటే ఇంకేం చేయలేం మనమే అడ్జస్ట్ చేసుకుొని వెళ్ళాలి అంతే
ఎంతకంటే అడ్జస్ట్ చేసుకుంటామండి మనము ఇంకా పెద్దవాళ్ళ వాళ్ళే ఆ ఆలోచ రక్షించకపోతే చిన్న వాళ్ళం ఎలా చేసుకోలని చె
అవును అదే మా కరక్ట పెద్దవాళ్ళే అర్థం చేసుకోవాలి వాళ్ళే అర్థం చేసుకునే చాలా వయసైపోతే చేదే అది చేదేస్తం వస్తుందంటనే అలా అంటారు అలా ఉంటారు అలాక అవ విస్త
కూతుర్ని ఒక లా చూస్తారు కొడుకుని ఒక లా చూస్తారు పెళ్ళే కూతుర్ని ఒకలాగా చూస్తారు పెళ్ల అయితే కొడుకుని ఒకలాగా చూస్తారు కోడల్ ని అయితే అసలుకే అసలు ఒకే